హాయ్
హాయి
బాగున్నారా
ఆ బాగున్నా
చెప్పండి
ఇంకా ఏం చేస్తున్నారు మీ హాబీస్ ఏంటి ఖాళీగానే ఉంటున్నారా
నా హాబీస్ ఐతే నేనా మూవీస్ కొంచ్ చం అంత ఎక్కువ చూడాను కొన్ని తక్కువ చూస్తాం మూవీసు
తరా హాయిన్స్
ఇన్స్టాలో రీల్స్ చేయను కాపోతే చూస్
నువ్ చూస్తావా
ఆ రీల్స్ అవి ఇవి చేయను ఉట్టిగా చూస్తా అంటే ఇన్స్టా ఎక్కువ వాడుతా, అ కానే రీల్స్ అవి చేయ
అవునా అప్పుడప్పుడు
ఆ
అప్పుడప్పుడు అట్లా చేస్తానన్నమాట
మూవీస్ చూస్తారా మీరు
మూవీస్ కగానే వెబ్ సిరీస్ చూస్తాం
ఆహా
అదే షార్ట్ ఫిలిమ్స్ అవి
ఆ షార్ట్ ఫీలింగ్స్ అవి ఇవి చూస్తాం బోరు కొట్టిద్ది కదా ఇంగా టెన్ థ ర్టీ లెవెన్ అయిందంటే చాలా బోరు కొడుతది
నేన్ అంటే కొంచెం తక్కువ చూస్తా ఎక్కువ అయితే తె అది పాకిస్తానీ డ్రామాస్ ఉంటాయి కదా
ఆ
అవి చూస్తా టర్కిష్ డ్రామాస్ ఉంటాయి అవి చూస్తా అప్పుడప్పుడు నచ్చితే అది కొరియన్ డ్రామాస్ వస్తాయ్ కదా అవి జుస్తా
వావ్
తెలుగు మూవీస్ అంటే కొన్ని చూస్తా స్టోరీ బాగుంది అంటే చూస్ త్త
మ్ మళ్ళీ సాంగ్స్ బాగుంచ్ మంచి వస్తున్నాయి కదా కొత్తగా ఇప్పుడు
ఆవును
అ
మీ ఫేవ్రెట్ మూవీ ఏంది మరి
ఉమ్
ఫేవ్ రెట్ మూవీ
ఫేవ్రెట్ మూవీ నేను ఎక్కువ మూవీస్ చూడా
ఆహా
తక్కువ కాపోతే ఈ వెబ్ సిరీస్ అన్ దాంట్లోనే షార్ట్ ఫిలిమ్సే బాగా చూస్తా
మరి ఫేవరెట్ ఇన్ఫ్యూలెన్సర్ ఎవరు
ఆ ఫేవరెట్ అంటేఇగ అంత ఫేవరెట్ ఉంటది ఎక్కువ లేదు అ
నేన్ నాకేమో మూవీస్లలో డియర్ కామ్రేడ్ మూవీ ఇష్టం
ఉమ్మ్
డియర్ కామ్రెడ్ మూవీ ఉంటది కదా
అదదే కావ్య డియర్ కావ్యది కూడా బాగుంటది అది డియర్ కావ్యది వెబ్ సిరీస్ చూడండి
ఆ అది చ్ అంటే సి అది వన్నుది చూసా
ఉమ్ ఉమ్
అది చూసా
వన్నూది జూసిల్ల
ఆ చూసా
ఉమ్ మళ్ళా నైటీస్ వేడ్స్ జెంట్స్ అని కూడా ఉంటది అది సిరీస్
ఆహా
ది కూడా బాగుంటది
అదైతే చూలేదు అది థర్టీ వెడ్స్ ట్వంటీ వన్ అదే సంథింగ్ ఉంటది కద్
అదే అదే నేన్ చెప్పేది అదే
ఆ
ఆ
అంటే అది మొత్తం అది మొత్తం చూడలే కాని కొంచెం కొంచం రీల్స్లలో వస్తే అవి చూసా కానీ మొత్తం అది మొత్తం ఏం చూడలేదు
నేను రీల్స్ లో వస్తేనే చూసిన చూస ఎలా ఉంటంద అని యూట్యూబ్ లొ కొట్టు చుసినము వస్తుందా అసలు హ్మ్ ఇంకా ఈరోజు కర్రీ ఏంటి
ఈ రోజు కర్రీ వంకాయ
హ
మీకర్రీ ఏంటి
సాంబార్
ఆమ్
ఉ
ఏం చేస్తుంటారు మీరు
కాళియే ఇంట్లోనే ఉండా
హ్మ్ హ్మ్ నువ్వు మ్యారేజ్ అయ్యందా
అయింది టూ కిడ్స్
ఆహా
మీకు
నాకు మ్యారేజ్ కాలేదు ఇంకా
బ్యాచ్లర్ బ్యాచ్లరా చేసుకో మరిగా
ఇంట్లో వాళ్ళు చూస్త అంటే చే చేస్తామని అంటున్నారు
టెండ్అ
నాది డిగ్రీ కంప్లీట్ అయింది
ఆహ
డిగ్రీ బీకామ్ కంప్లీట్ అయిపోయింది ప్రస్తుతం అయితే ఖాళీగానే ఉంటున్నా అంటే ఇక్కడ మహిబ్బాద్ లో కాలేజెస్ అవి ఎంతగా లేవు కదా
అవున అవును
చదువుకున్నా వెళ్ళాలింటే ఖమ్మం వెళ్ళాలి లేకపోతే వరంగిలికి వెళ్ళాలి లేకపోతే తె హెచ్ వై డీ వెళ్ళాలి
బీడి చెకా పోయార
బిడినా అంత ఇంట్రెస్ట్ లేదు ఎంబిఏ చేద్దాం అనుకుంన్
హు
పోతే మళ్ళీ ఆ హాస్టల్స్లో నేన్ చిన్నపటినుచి ఇప్పటి వరకు ఏ హస్ అంటే హాస్టల్స్లో లేను ఇంట్లోనే మార్నింగ్ ఏళ్తా మళ్ళీ సాయంత్రం కాళ్ళ ఇంట్లో ఉంటా ఇగ మమ్మీ వాళ్ళు పంపించారు హాస్టల్స్ అవీవంటే
ఆ ఎపుడైపోయింది మీ డిగ్రీ
నా డిగ్రీ వన్ ఇయర్ అయితుంది అయిపోయి
అవునా
ఖాళీగానే ఉంటున్నా ఇంగా మమ్మీ ఇగ మ్యారేజ్ అయిపోయింత తరువాతైనా అంటే వరంగల్ ఆన్ మే అంటే ఎంగేజ్మెంట్ అయింది
హుహుహు
ఇంకా ఇగ మ్యారేజ్ అయిన తర్వాత వొచ్చిన అక్కడే వరంగలే కదా అక్కన్ నుంచి చేసుకొందువులే ఎంబీఏ అని చెప్పారు ఇంకా అందుకోసమే ఈ ప్రస్తుతమైతే ఖాళీగానే ఉంటున్నా హాహా
ఉమ్ మాది నేను కూడా ఖాళీనే టెన్ థర్టీ అయిందంటే ఇగ బోర్ కొడ్తావుంటది ఖాళీగానే ఉంటున్నాము ఇంట్లో మూవీ చూడడము కాసేప్ అట్లా అట్లా బయటికి వెెళ్ళి మాట్లాడడమో వాళ్ళతోని వీళ్లతోని ఉమ్ అట్లా
ఉమ్ అంటే మీరెక్కడంటారు హెచ్ ఐడిల్నా
అయి లేదు ఇక్కడే మహబద్ నగర్ మహబద్ లో కే సముద్రం
ఆహా
ఉమ్
నేను కూడా ఖాళీగానే ఉంట హాహా ఆ అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ కాల్ చేస్తా అంటే నాతోని చదివిన మా ఫ్రెండ్స్ ఉన్నార్ కదా డిగ్రీ చదివినోళ్ళు వాళ్ళందరు ఆల్మోస్ట్ అందరు ఇంట్లోనే ఉన్నరు
అవునా హాహా
ఉమ్ ఒక ఇద్దరు అట్ అట్లా హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్నారు వరగంల్లో
కా
ఆ వాగ్దేవి కాలేజ్లో చదువుకుంటున్నారు ఇద్దరు హాస్టల్స్లో లో ఉండి మిగతా వాళ్ళందరూ ఇగా ఆ ఆ అంటే ఇంట్లో వాళ్ళు పంపించక ఇంట్ల ఆ ఇంట్లోనే ఉంటున్నారు కొంతమం దికి ఇంట్రెస్ట్ లేక ఇంట్లో ఉంటున్నారు కొంత్ కొంతమంది మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయారు
మీరు కూడా తొందర మ్యారేజ్ చేసేసుకోండి హాహా హా
ఆ మా ఇంట్లో కూడా అట్లా అంటే అంద్ అదే అంటున్నారు ఇగా మ్యారేజె అంటే మళ్ళీ ఈ సిస్టర్ ఉంది నాకు
అవునా
కానీ తనే ఇప్పుడు తను ఇప్పుడు డిగ్రీ చేస్తుంది
చూడండి వెయిట్ చేయండి కాసేపు కొంచం ఎంజాయ్ చేయండి బ్యాచలర్ లైఫ్ ని
ఉమ్
మళ్ళ మ్యారేజ్ అయిందంటే అటు తిరడం ఇటు తిరడం ఇంట్లో వర్క్స్ అది ఇది హడావుడి బిజీ షెడ్యూల్ ఏదెటు మాట్లాడదామన్న టైం ఉండదు పిల్లలు ఆగమాగము ఉంటదిగా
మ్యారేజ్ మీద అంతా ఇప్పుడే లేదు
హు హు హూ ఎంజాయ్ చేయ్ మంచిగా వన్ ఇయర్ ఉమ్
కానీ మమ్మీ వాళ్ళు ఏం చేస్ ఏం చెప్తున్నారంటే ఈ ఇయర్ నీక్ చేసేస్తే అయిపోద్ది మళ్ళీ ఉమ్ అంటే చెల్లి కూడా ఉంది కదా మళ్ళీ తనకు కూడా ఆ చేసి మళ్ళీ చేయాలి కదా అని అంటున్నారు
ఉహూ
ఇంకా అయితే ఏం ఫిక్స్ కాలేదు ప్చ్ ఇప్పుడు అప్పుడు అనేసి తే
అయితదిలే మెల్లిగా దానికో ముహూర్తం రావాలి కావడానికి కూడా హా ఏదన్న అంటే ఆ అయ్యిందన్కో కంపల్సరీ
చేసుకున్నా గానీ మాకే అంత ఇంట్రెస్ట్ లేదు. మా ఇద్దరికి లేదు గాని మా ఫ్యామిలీస్ ఫ్యామిలీ వాళ్ళకు ఉంది.
ఆ మూమెంట్ వస్తే కంపల్సరీ ఐతది. ఆ మూమెంట్ కోసమే వేచి చూడాలని ఉంటరు.
ఆ మా అత్తమ్మ వాళ్ళు కూడా అంతే.
ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తే కంపల్సరీ అయితది ఇగా.
అంతా ఏంలేదు మాకు.
హుమ్
ఇంకా
ఇంకేంటి చెప్పాలి మీరే?
హ్ ఏముంటది మార్నింగ్ లేస్తా అంటే మా మమ్మీ డ్యూటీకి వెళ్ళిపోతరు. మా సిస్టర్ కూడ ఎళ్లిపోతరు, మా డాడీ ఎళ్ళిపో
కాలేజ్ కెళ్తున్నదా మీ సిస్టర్ డైలీ.
ఊ మా సిస్టర్ కాలేజ్కెళ్తది, మళ్ళీ పార్ట్ టైమ్ కూడా వెళ్తది.
హూహ్
హాస్పిటల్స్ హాస్పిటల్లో వెళ్తది.
నవునా
ప్రెజెంట్ అయితే ఏం సెమ్స్ అవి ఏమి లేవ్వు కదా.
హూ ఔ
ఇప్పుడైతే హాస్పిటల్ లోనే ఎళ్తుంది. హ్ ఎగ్జామ్స్ ఉన్న ప్పుడు అవి మాత్రం కాలేజీలోకెళ్తది.
హుహ్
ఇంకొక సెమ్ అయితే అయిపోద్ది తనది.
అవునా.
ఇంట్లయితే ఇగ నేను ఒక్కదాన్నే ఉంటా.
హు
బోరు కొట్టినప్పుడు హా అప్పుడప్పుడు వరంగల్కి ఎల్తా. లేకపోతే మా అత్తమ ఒకళ్లు కొత్తగూడెంలో ఉంటరు. వాళ్ళ దగ్గరికి ఎళ్తా.
హూమ్
ఇక్కడ ఒక అత్తమ్మ వాళ్ళు ఉంటరు వాళ్ళదే వాళ్ళింటికి ఎళ్తా.
హ్
అటటు తిరుగుతా. అటు ఇటు తిరుగుతా.
ఆహా ఓకే మళ్ళా రిటర్న్ కాల్ చేసుకుందాం హాఫ్ అన్ అవర్ అయినంకా.
ఆఫ్ అన్ అవర్ అయింది.
ఆ అలెవెన్ మినెట్స్ అయ్యింది కదా మళ్ళా హఫ్ అన్ అవర్ అయినాంక రిటర్న్ కాల్ చేసుకోవచ్చు మళ్ళా చేద్దాము.
ఓకే
ఆ ఓకే